అ
హలో ఆ
వినిపిస్తుందా
ఆ
మాదు మాట్లాడాలిను ఒకటి
చెప్పు
ఏదో ఒకటి మాట్లాడండి ఈ రోజు ద మాం మనం ఈ రోజు దీని గురించి మచకుందాం ఓ
ఎరంచి చెపోర మేరు ఆ హ
పట్టణం లేదా గ్రామం గురించి మాట్లాడుతుందమా
ఆ
పతనంలో అయితే మనకి ఎక్కువగా ఆ పొల్యూషన్ వాహనాలు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి ఎప్పుడుప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది అదే మన గ్రామంలో అయితే మనం పొలాలు మంచి ప్పల్ండ ఉ ంది మీక ఎలా అనిపిస్తుంది అ
టూర్నమెంట్స్ అందిస్తంది మీకు
పల్లటూరు ఎందు మంచిషాంటతే
పసనే పోలే ఆలు ఆ మంచి ఉంటది పచ్చని పొలాలు ఆ
ఇంకా మీరు పల్లెటూరులో నివసిస్తారా లేదా సిటీలో నివసిస్తారా
అయ్యో పల్లెటూరే
పల్లెటూరు లో నివసిస్తరా మీరు
ఆ పల్లెటూరులో అన్ని పండుగలు చేసుకుంటారు కొంచం ఆ పల్లెటూరు అయితే అన్ని మంచిగా ఉంటాయి అంట అన్న ఆ సిటీ లలో ఏం అనే ఏమిండదు సిటీ వల్ల పల్లెటూరుకి వస్తారు కదా
సిటీ వాళ్ళ పల్లెటూరుకి వతారు కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఆ వలసకి వెళ్తున్నారు కదా
హ
ఇప్పుడు ఎక్కువ మంది ఆ పల్లెటూరు నుండి సిటీకి వలసకెళ్తున్నారు కదా
వెళ్తారు గానీ పల్లెటూర నుంచి
ఇంకా మీరే చెప్పాలి పల్లెటూరులో అయితే మనకి ఆ మంచిగానే ఉంటది కాగాని ఎక్కువ వస్తులు ఇప్పుడు మనకి ఏదైనా ఉద్యోగం కావాలన్నా కూడా ఎక్కువ పల్లెటూలో అయితే దొరుకుతలేవు అందరు సిటీ సిటీ సిటీ అని వెళ్తున్నారు కానీ అక్కడ ఖర్చ చ్చులు కూడా ఎక్కువనే ఉం టాయి
పనులు లేక సిటీకి పోతారు అందరూ
అ
ఆ పల్లెటూరు అంటే చదువుకున్నళ సిటీలు ఉంటారు చదువుకునోళ్ళు అంతా పల్లెటూరులో కొంట ఉంటారు అంటే హ ఎంటా
కానీ ఈ కాలంలో అయితే పల్లెటూరు అయిత నే బెటర్ మనకి ఆ సిటీలో ఎక్కువ ట్రాఫికూ అ పొల్యూషన్ కి ఎక్కువ ఆక్సిడెంట్లు అవుతున్నాయి సిటీలల్లో కూడా ఇప్పుడు మన పల్లెటూర్లలో కూడాయి
ఉమ్ ఉమ్ అదే ఉమ్ తే మరి మీకు పల్లెటూరు నస్తదా సిటీ ఆ
మాకు కూడా పల్లెటూరే ఇష్టం
పల్లెటూరే ఇష్టమా ఉమ్ ఉమ్
ఫోన్ కావాలె గా
హుమ్
హలో
హలో చెప్పు చెప్పు ఆ
అరే సంజయ్ తర్వాత త
ఆ అగుర కొద్దిగాయినంక ఇయి ఆహ్ ఉండరా వాడేమంటాడు కానీ కమ్మగా ఉండవా అసలు మ్మ్ మ్మ్ ఇంకా పల్లెటూరే మంచిగ ఉంటది సిటీ కన్నా మ్మ్ ఆ ఆ
నేనదే చెప్పుతన్న
ఇంకా
ఇంకా మీరే చెప్పాలండి మ్మ్ మ్మ్ మళ్ళీ ఇప్పుడు మనకి సిటీలో అయితే ఆ కేమికల్స్ ఆవి ఇవి అని కాళ్తాయి
అట్నా హ్మ్ పల్లెటూరులల్ల నే అన్ని మంచిగుంటాయంటారు అల్మోస్ట్ అ
ఇంకా మీరే చెప్పాలండి ఏమైంది అక్కడ డిస్టర్బ్ బాగా వస్తుంది వె ఇ రా ఎవరో అచ్చరు గాదా
మ్మ్ హ్మ్ ఒకే వెళ్లిరు మ్మ్ వాయిస్ కరెక్ట్ వినపడుతలేదా
వినపడుతుంది నేను కడిగెస్ వరకి న స్డ వేసిన తర్వాత మీరు వాళ్ళ యాప్ అట్లనే పెట్టుకోండి మట్టిగా డిస్కనెక్ట్ అయితుంది
ఆ సరే మ్మ్ సరే మ్మ్
బ
ఆ వాళో వచ్చిరు ఆ
హా ఇంకా చెప్పండి
ఏం చెప్పాలే మీరు చెప్పాడి ఉ అందరు పల్లెటు అదే పట్నాం కన్నా పల్లెటూరు అంటేనే ఇష్టపడుత
అట్లా ఉ
ప అదే కానీ ఇప్పుడు మనకి పల్లెటూరు పల్లెటూరులో అయితే మంచిగా ఆ ఎప్పుడు పడితే అప్పుడు అంటే మన మనం ఆవాల శ్రక కావల్సిన ఏమంటారు కూరగాయలైన ఇయినా మంచిగా దొకుతాయి అదే అక్కడ అక్కడ సిటీలో అయితే అన్ని
ఆ అదే పల్లెటూర్లలో ఉన్నోళ్ళ ఆరోగ్యంగా ఉంటంది కదా అందుకే మంచిగా సిటీ లో ఉన్నోళ్ల కన్నా అ ద
ఏమైంది
ఏవలు
ఏ మాటరు
పల్లెటూళ్లో ఉన్నోళ్ళకి ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి అంట అన్నా ఫష్ కూరగాయాలు తరగద
అవునవును
సిటీలునోలు ఏమంచిగ తింటారు
ఇపుడు సిటీలోయట్ ఇంకా ఆకు కొజ ఫుడ్ ఆ నూడుల్స్ అని మంచూరియన్ చికెన్ బిర్యానీ అనీ ఎన్ని ఏమో ఏమో తింటారు రోగాలు బాల అవుతారు ఎప్పుడు మళ్ళా బయట పుడ్డే ఇప్పుడు తింటనే ఉంటారు
ఆ హ
హ్మ్
ఆవు జన్నపల్లెటూర మంచిగా హపు పడిగలా మన పూల తోటలు అన్నీ మంచిగా ఉంటాయి ఉ
ప చలిపోలోలైనా నక సత్ర అ పో
సరా ఉండవాంటా ఇంకా మాట్లాడతారా వర
ఇంకా రెండు నిమిషాలు మాట్లాడాలమా
ఇంకరం నివసాలా
లాలి ఇది ఫోన్
ఆహా అవునా ఇంకా ఏం ఉన్నాయి
నవే మీరు
పండగ అైనా పల్లెటూళ్ల మంచి ఉంటాయి సిటీలో ఏం ఉంటది ఆ
అక్కడికి పోతొచ్చిన అన్ని దొరుకుతాయి అంటారు కద అన్ని ఎక్కువ ఖర్చులు ఏదైనా స్కూల్ళకయినా ఇప్పుడు చదువు చదువు కూడా అక్కడనే మంచిగ ఉం తదిగాని ఆ
ఆ
మన ఎక్కువ కూడుక పని ఇప్పుడు అక్కడ ఉద్యోగం ఉ ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగం లేని వాళ్ళు అయితే అక్కడ బతకలేరు కానీ ఇప్పుడు కొంతమంది ఉద్యోగం ఉన్నా లేదు
అంటే టెంత్ క్లాసు
ఏదో చిన్న ఏదో అ చిన్న డాబొచ్చి జ చిన్నగా ఏదన్న పని చుస్ పెళ్లైనోళ్ళు కూడా చిన్న చిన్న జాబులు చూస్ కొని ఉంటుర్రు
టెన్త్ క్లాస్ అయిపోయిందంటే సిటీకే పోతారు కదా అందరు ఆ టెన్త్ క్లాస్ అయితే సిటీలకే పోతారు కద అంటన్న అందరూ
ఇంక
ఉమ్ ఆ
లో అయిన ఆ టెన్త్ క్లాస్ అయిన చూడు కానీ అంత గదే విద్య గని
అవున్ మ్ అయిన ఇప్పుడు జాబులు ఏముంటున్నాయి లేవు కదా
జాబే వచ్చేటోళ్ళకు వత్తున్నాయ్
ఉమ్ అదే అదే అదే ఇప్పుడు ఎక్కువన అయితే పల్లెటూర్లో పొంటె పని చేసుకుంటారు అందరు పల్లెటూరు పనులెక్కువ చేసుకుంటారు మ్ అట్ల
సరే ఇగ నేను ఇది పాల్నమి
ఆ ఆ సరే ఆ సరే ఆ సరే ఉమ్